హలో
నమస్కారం అండి ఆ వినిపిస్తాంది అవును ఊన నేనేం చెయ్యట్లేదండి మీరు
నేను ఏం చెయ్ల్యా అండి పడుకోనున్నా
ఇంగా ఏమి ఇంకేంట
ఆ కాదండి మనమంతా పెళ్ళీడు వయసు కొచ్చాం గదా
ఊ
కాబట్టి మీరు పెళ్ళి గురించి ఏమనుకున్నారు కొంచం మాట్లాడండి
అంటె పెళ్ళిగురించంటే ఓ ఎలా చేస్కోవాలన లేవోతె పెళ్ళంటే ఏంటనా ఏంటది
మీ ఉద్దేశంలో పెళ్ళంటే ఏంది
పెళ్ళంటే అరేంజు మ్యా అరేంజూ మ్యారేజంటే నేనేమ్ చొప్ ప్పలేనండి ఎందుకంటే అదీ వర్ణనాతీతం దాన్ జొప్లేము కాకబోతే వంటే ఒగర్నొగరు అర్థం జేస్కొని మంచిగా ఉండగలిగితే అది ప్రేమ చా మే అప్ పెళ్లీ చాలా అర్థవంతంగా అందంగా ఉంటుంది ఊ పెళ్లనేది ప్రతి ఒక్కరు కుండాలండి ఇబ్బుడు జీవితంలో ఒక తోడనేది చాలా అవస్రము ఆ తోడు ఎప్పటికి ఎవరు ఉండరు అంటే అమ్మా నాన్న ఉంటరు ఒగానొగ సమయం వర్ ఉంటరు తర్వాత వాళ్ళ టై ఆ ఏమంటరు సమయం అయిపోతుంది వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళా అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ళు గూడా ఎవరి జీవితాన్నీ వాళ్ళు చూస్ కుంటరు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు సరిపోతుంది ఇంగ ఉండేది బిడ్డలు అంటరా బిడ్డలు గూడా అంతేనండి చదువులని పెళ్ళిని అ అట్లా ఎళ్ళిపోతారు ఇప్పుడు మనకి జీవితాంతం తోడుండేది ఎవరు ఒక గా పెళ్లి చేసుకున్న వ్యక్తి మాత్రమే
ఉ అవును
కాబట్టి వాళ్ళని ఏమంటే మనం ఇక్కడ చేయాల్సింది పెళ్ళి అంటా ఏమంటారు పెళ్ళిలో మంచి వ్యక్తిని మనం చూసుకోగలగాల అంటే ఇప్పుడు పెళ్ళి అంటే ఆషామాషి గాదు గదండి ఒక్కసారి చేస్క్
అవును అరవై ఏళ్ళు వాళ్ళతోనే బతకాలి మనం
ఉ కాబట్టి ఆచితూచి మంచిగా చేసుకోగలిగి అయితే చాలా అర్ధవంతంగా మంచిగా ఉంటుందండి ఆ పెళ్ళి
నిజమే జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి అనేది
అవును చాలా ఆ ఆ అబ్బాయికి గాని ఆ అమ్మాయికి గాని తన జీవితాన్ని మార్చేయగల శక్ తున్న ఏకైక ఇది అన్మాట
ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోగూడదు మొన్న కేసు ఓచ్చింది గదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తోసేసింద్ పైన నుం
అవునండి అవును
ఆ ఇష్టంలేనప్పుడు చేసుకోగూడదు ప్రాణాలు తీస్
అంటే తను తన ప్రేమించిన వాడి కోసం ఆస్తి వస్తుందని చూసింది
ఉమ్ కని మరి ప్రాణం తీసేంతనా
ఊ అది మూర్కులు అండి వాళ్ళు మూర్కులు మనం ఏం చేయగలుగుతాం
ఇప్పుడు ము ముగ్గురు జీవితాలు నాశనం అయిపోయి దాని వల్ల
అవును కరెక్టే నిజమే అది ఊ హు
డ్రమ్ములంట కుక్కర్లంట ఫ్రిడ్
అవునండి అవును కరెక్టే నిజమే అది ఎమో
ఊ
కాదండి మీకో విషయం తెలుసా
ఆ ఏంది
అ దాన్ని ఏమంటారు ఆ నేను ఒగా టీ చదివాను దాన్ని చెప్తాను వింటారా అదేంటంటే ఇప్పుడు ఏడుఅడు పూలు ఇవన్నీ ఉంటాయి గదా దానింతటినీ ఒక పెళ్లి పత్రికలో చూశాన్ అనమాట నేను
ఉ
దాని ఏమంటే అది ఆ ఏ అది ఎంత మోత్త ముచ్చటగా ఉంది తెలుసా వినడానికి ప్రతి ఒక్క పదాన్ని వాళ్ళు అర్థంవంతంగా పెట్టారు ఏడు నుంచి ఒకటి సంఖ్యల మధ్యలో దాన్ని రాశారనమాట ఏంటంటే ఏడు అంటే ఏడు అడుగుల బంధం అంటే ఏడు అడుగులు వేస్తారు గదా ఒకరు వెంట ఒకరు ఏడు అడుగులకి ఏడు అర్థాలు ఉంటయి అంటే ఆదాయంలో గావచ్చు కష్ట సుఖాల్లో గావచ్చు ప్రతి ఒక్కటిలో పాలు పంచు కుంటామని కలిసి ఉంటామని ఏదేదో తర్వాత ఏడు మీరు ఏదో చేస్తున్నారు
అవునా సౌండ్ వస్తుందా మా క్లాస్ లో బాగా ఏదో ప్రాజెక్ట్ గురించి మెసేజ్ చేసుంటే లెదు లేదు చెప్పండి
ఉ ఆ మళ్ళ ఏడడుగుల బంధాన్ని ఆరవా ప్రాణంగా అంటే మనం మనం మన ప్రాణం అనేది మనకు చాలా ఇష్టము. ఆరవ ప్రాన్ మనం ఏందిరా అంటే ఇప్పుడు మనం ప్రేమించే వ్యక్తి లేకపోతే ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఓ మన కుటుంబం అంటేనే ఆరో ప్రాణం అన్న మాట అంటే ప్రాణం కన్నా ఎ క్కువ అన్నట్టు ఆ ఆరవ ప్రాణంగా ఐదవతనంతో అంటే ఐదవతనం అంటేనే ఇప్పుడు మొగుడు ఉంటేనే భర్త అనేటోడు ఉంటెనే ఆడామకి ఐదవతనం ఉంది అంటారు అంటే ఏంటది బొట్ ట్టు గావచ్చు, పూలు కావచ్చు, గాజులు కావచ్చు
కాదు అవును
ఆ ఐదవతనం తో నాలుగు దిక్కులు సాక్షిగా అంటే నాలుగు దిక్కులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ళ బంధంతో మూడు ముళ్ళు ఏస్తాడు. అంటే మాములుగా మన సాంప్రదాయంలో మూడు ముళ్ళు వేస్త మూడు మూళ్ల బంధంతో రెండు మనసులు అంటే ఇద్దరి మనసులుని
ఆ
ఒకటిగా చెయడమే పెళ్లి అర్థం
ఉ అబ్బా పెళ్ళికి ఇంత అర్ధం ఉందని తెలియదు నాకు
దీంట్లో ప్రతి ఒక్క దానికి అర్థాలు ఉన్నాయండి మనం చూస్ కుంటు పోతే మీరేమన్నాండి మీకు సందేహం ఉంటే చెప్పండి నాకు తెలిసిన వరకు నేను చెప్తాను మీకు.
ఆ ఉ ఏమోండి నాకు తెలిసంత వరకు పెళ్ళి అనేది
ఇంకొకటి జీలకర్ర బెల్లం పెడతారు చూసారా?
ఆ ఆ ఆ
తెలుసా జీలకర్ర బెల్లాన్ని పదార్థాలు వాడతారు వేరే పదార్థాలు ఏవి వాడరు.
అవును ఎందుకు?
జీలకర్ర బెల్లం అనేది ఒక ఒక్కసారి గలిస్తే విడదీయలేమండి దానిని విడదీయలేని వాటిగా అంటే మీ భార్యభ ర్తల బంధం కూడా అంత విడదీయలేని దానిగా అంత అర్ధవంతంగా అంత మంచిగా ఉండాలా అని చెప్ప టీ అర్థం దాని సంకేతం అన్నమాట అంటే అంత ఆ జీలకర్ర బెల్లం లె క్క ఉండాల మీరు కూడా జీవితాంతమని
అవును ఒకసారి అంటుకుంటే అసలు రానే రాదు కదా ఈజీగా.
అవును అవును దాన్ని నన్ను వేరు చేయడం కష్టం.
ఊ నిజమే అట్లా ఉండాలి లే
ఉ ఇంకా తాలిబొట్టి కూడా రెండు ఉం టాయి కదా ఒకటి అమ్మగారి ఇంటి నుంచి, ఒక అత్తగారి ఇంటి నుంచి అంటే ఒకటి భర్త కడతాడు ఒకటి వచ్చి అమ్మ కడత సరే
ఓహో
మీకు ఎట్లా ఉందా మీ సైడు?
లేదండి ఏమో నాకు తెలియదు లేదనుకుంటా భర్త మాత్రమే కడతారేమో
ఉమ్ మా సైడు అమ్మ గడతది భర్త గడతాడు ఫస్ట్ అమ్మనే గడతది దినీలో కర్తము ఏంటో తెల్సా ఒకట్ టి అమ్మ కట్టిన్దానికి అమ్మగారి ఇంటికి క అంటే సాక్షి అనమాట సంకేతం ఏ భర్త కట్టేది అత్తగారి ఇంటి వైపు అంటే ఏంటి నువ్వు చేసే ప్రతి ఒక్క పని నువ్వు వేసే ప్రతి ఒక్క అడుగు నువ్వు చేసే ప్రతి ఒక్క పనికి ఇటు అత్తగారిల్లు అటు అమ్మగారిల్లు రెండు ఇల్లుకి ఆ నువ్వు చేసే పనుల వల్ల మంచి కావచ్చు చెడు కావచ్చు చ్చు గొప్పతనం కావచ్చు చెడిపోవడం కావచ్చు ఏదన్నా గాని అంటే నీ మీద ఆధారపడి ఉంటది నువ్వు ఎంత గొప్పగా ఉంటావో ఆ రెండు ఇల్లు కూడా అ తే గొప్పగా ఉంటాయి నువ్వు ఎంత నీచమైన పని చేస్తావో ఆ ఇల్లు కూడా అంత నీచంగా దిగజారిపోతుంది అందరు
ఒక ఆడదాన్ పనే ఉందన్నమాట ఇప్పుడు మాగాడు ఏం తప్పు చేసిన పట్టించుకోరు. ఒక ఆడదానిపైన ఆధారపడింది
మ్ అట్లన్నమాట కాబట్టి దానిని సం కేతంగా నువ్వు ఏం పని చేసినా నీకు ఈ రెండు గుర్తు పెట్టుకో నువ్వు చేసే ప్ర తి ఒక్క పనికి ఈ రెండు సమాధానం చెప్పాల్సి వస్తది అన్నట్టు చెప్తారు ఇంకొకటి ఏందన్ టే మనసుకు దగ్గరగా మొగుడు ఉండాలిని చెప్పి అది కూడా ఉంటది అంటే దగ్గరగా ఉంటది కదా గుండెకు అట్లా అది అంటారు. ఇంకా కాలి మెట్టెలంటారా ఇప్పుడు మనకు సహజంగా తెలిసిందే ఇప్పుడు పెళ్లి అయిందంటే కొన్ని రోజులు ఎప్పుడో అప్పుడు స ఈ స కాపోతే రేపు సంవత్సరం మళ్ల సంవత్సరం పిల్లల్ని అంటారు ఇప్పుడు మనం కాళీమేట్ మెట్టెలు రెండవ వేలుకి వేసుకోవడం వల్ల ఇక్కడ రె మనకి అరికాళ్ళలో మొత్తం అంటే పై నుంచి కింద వరకు ఉన్న ప్రతి ఒక్క దానికి సంబంధించిన నరాలు ఉంటాయంట ప్రతి ఒ క్క అవయవానికి సంబంధించిన నరాలు ఉంటాయంట
ఆ
ఆ నరాలు ఈ రెండోవ వేలికి మన గర్భసంచికి సంబంధించిన నరాలు ఇక్కడ ఉంటాయి.
ఆహా
కాబట్టి వాటిని వేస్తే ఆ ఆ ఇది వెండి ఏదైతే ఉందో అది మన శరీరాన్ని దో
మ్
తగిలి దాని నుంచి వచ్చిన కొన్ని ఏవో మంచివో చెడవో అవేవో ఉంటాయండి కొన్ని దాని వల్ల ఆ మన గర్భసంచికి సంబంధించినవన్నీ మంచిగా జరుగుతాయంట
ఆహా
దాని కోసమని కాలి మెట్టేలు తొడుకుతారు కొంతమంది పొగరుగా ఏం చెప్తారంటే కాలు దురదపుడతాది ఆ తొక్కని తోట కూరని ముక్కు కళ్ళెం వేసినారు ఇంకొకటి వేసినారు కాలు కట్టేసినారు అని చెప్పి కథలు పడతారు. అవంతా కాదు దీన్లవో దీన్లల్లో ఇంటారు త ఉంది గాజులు వేసుకోడానికి గల కారణం ఏంటో తెలుసా గా జులు కూడా అంతే మనకు రక్త ప్రసరణ మంచిగా జరగడము ఇలాంటివన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ అంటే ఆడవాళ్ళు ఒకటే కాదు వాళ్ళ ద్వారా వచ్చే పిల్లలు కావచ్చు అలన్నీ అంటే ఒక ఆడదాని ఆరోగ్యం వాళ్ళ పిల్లలకు మొత్తం అంతరికి ఉంటది అబ్బాయిది అట్లా కాదు కదా కాబట్టి గాజులు వేస్ కొని గాజులు ఇట్లా ఏమంటారు మో చేతి వరకు ఇట్ల మళ్ళ అరచేతి వరకు అట్లా ఇట్లా కదులుతా ఉన్నప్పు ప్పుడు ఇక్కడ ఉండే నరాలకు రక్త ప్రసరణ మంచిగా జరిగి అది ఆరోగ్యానికి మంచి మంచిది అనమాట అందుకే మట్టిగాజులు వేసుకుంటారు
ఆహా
హు ఇంకా ముక్కెర కోస్తే ముక్కెల వచ్చేసి అదే ముక్కునొత్తు ముక్కునొత్ వచ్చి మామలుగా అందరూ ఈ మధ్య కుడివైపున పెట్టించుకుంటున్నారు మంచిది కుడివైపు పెట్టుకోవాలి కుడివైపు పెట్టుకోవాలి అని కానీ వాస్తవానికి ఎడమ వైపు పెట్టుకోవాలండి.
నేను ఏడం వైపే కుట్టించుకున్నా ముక్కు
అవునా దాని యొక్క సారాంశము దాని యొక్క ఉ ఉద్దేశము అవన్నీ నేను మీకు ఈసారి మళ్ళీ మాట్లాడతాను కదా అప్పుడు చెప్తాను ఇప్పుడుకై తే ఇంకా ఇంతవరకు మాట్లాడిన దానికి నాకు తెలిసినంత వరకు ఇంకా సరిపోతుందని అనుకుంటున్నా ఎందుకంటే ఇంక మనం చెప్పుకుంటా పోతే మాట్లాడుకుంటా పోతే అలా ఉంటది మాట్లాడ
నా ఉద్దేశంలో పెళ్ళంటే ఏందో మీకు నేను వచ్చే సారి చెప్తాను.
అవును చెప్పండి నేను కూడా ఇక్కడ మర్చిపోయినవి కూడా అక్కడ మీకు చెప్ప ప్తను తర్వాత ఉ సరే అండి అయితే ఆ సరే
ఆ